ఈవొచ్చుగామే
వస్తున్న అద్ద వీడం న అన్నీ కూడా పిల్సుకొని అబ్బా చెప్పులు చెప్పులుమే ఉంది ఇడే ఇ
అయిపోందింద ఫోన్యి మీద
ఉ అయిపోయింది మే టీకి రావు టీకి రా నేన్ బాటిల్ లో వాటర్ తెచ్చుకోవాలా అట్లానే చెప్పు
ఆ
ఎన్ని ఫ్లోర్ల కిందికి రావాలి టీకి రావాలంటే
టూ ఫ్లోర్స్ దిగాలి
అ అవునా
అవును
తీసుకోరానా లేదంటే మరి తీసుకోరానా లేదంటే ఇ చెప్పు మాయ
ఎవరిని తీసుకొని వస్తున్నా
ఏమి ఆసయ అలా మల చేస్తా ఏమనే చేసుకో అడుగుతన్న తీసుకురానా వస్తావా అని మళ్ళీ వస్తావా అండి సర్లే అని వస్తాను
సరే సరే సింక్ దగ్గర ఉన్నాయి కప్స్ రెండు పట్లు
ఆ నువాడున్నావ్
నేను
సి ఆమె
లే లే అచ్చ
చినా
అ
ఎప్పుడు యువత అయింది ఇకి ఎప్పుడు పోతావు
నెక్స్ట్ వీక్ అనుకుంటున్నా
నెక్స్ట్ వీక్ ఆక్చువల్గా ఈ మ అంటే ఉండాల్సిందిండి అయిపోయిందిడు మండే ఆ మండే ఉండాల్సింది మనకి ఏం సిలబస్ కాలే కదా జె ప్రకారం అయితే మన్ డేనే స్టార్ట్ అవ వాలి మనకి సిలబస్ కావాలా కాబట్టి బెటర్ మా ఫ్రెండ్ వాళ్ళ కెంబస్ లో కూడా అంతే వాళ్ళది జంటివే వాళ్ళకి ఇంకా సిలబస్ కావాలిదని ఉ కాలేద అనేసేసి అలాగ గుడు పెట్ ఎట్లా సద్ద
మనకి మమలారు పడతారా
ఈ మంతులు పెడతారు ఏమంత సివాల వినవు పో పెడుతార అదది నా నమ్మకం
అదే రంజాన్ ఆయి
ఆ చూడు తర్స్ డే ఫ్రై ఫ్రైడే సాటర్డే సండే ఫోర్ డేస్ హాలిడే ఉంటుంది అంటే ఫ్రైడే ఉంటుంది ఎవరు రారు క్లాసులు జరగ అని ఇంకా జో ఈ పాప ఉందా అ రుమ్లో పబ ఫ్యామిలీ పబా ఫైమి వాళ్ల ఇన్ఛార్జ్ మేడం చెప్పందంట క్లాస్ లో ఆ థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఆ నాలుగు రోజులు ఉండదు ఒకవేళ ఫ్రైడే ఉన్నా కూడా కా ఊరికి పోతురు కదా అందరు కబడ్డీ అవరు ఆరువ రజ హలో
ఆ
కాబట్టి నాలుగు రోజులు
నా
హల్డేనే ఉంటుంది కని ఆ సారీ మండేకళ్ల అందురుండాలి అయ
అంటే మ డే ట్యూస్డే వెన్స్డే ఖచ్చితంగా ఆ డేట్ లో ఉండాలి లేకపోతే ఇంకా శ్రీరామనవమి అయిపోయిన తర్వాత ఉండాలి
ఇక్కా పట్టుకని పోదాం
ఆ
టీ పట్టుకుని వెళ్దం బయటికి రా టీ పట్టుకొని పోదాం వేడే పెట్టుకుంట చార్జింగ్ పవర్ వచ్చింది మన రూమ్ లో బా ఒకటి పెడుతుంది సుసీ నువ్వేం పెట్టవు కదా ఛార్జింగ్ ఇప్పుడు చార్జింగ్ ఏం పెట్టవు కదా సుసీ పెట్టదురా
ఆ స
అ
చెప్పు చూపించాలా
ఆ చాలు
అ
మేడమ్‌ వాళ్లు ఇంకా ఉన్నార
చూస
ఫోన్లు మాట్లాడు
ఏం చేయలేం
హు
సోప్పు
వాటర్ ఉన్నాయా రూమ్ లో
ఆ ఉన్నాయి ఉన్నాయి ఆ మాట అయితే మేడమ్ అనింది అంట ఇంకా కాబట్టి క్లాస్ లో చెప్పింది కాబట్టి ప్రసన్న మేడం
హు
ప్రిన్సిపల్ సార్తో కూడా అదే మాటే చెప్పారంట మేడం వాళ్ళు
ఓకే శిరీష మేడం ఎప్పుడు అంటుంది మిడ్డు
మేడం ఇంకా ఏం చెప్పలే మీకి మండే ఉండాల్సింది లేదు అని చెప్ మేడం ఇంకా ఉంటే ఇంకా ఫెస్టివల్ తర్వాత ఏ ఉంటుందని అంతే ఉంటది అని చెప్పింది
హ్మ్మ్ నీకు ఎంత ఉంది పర్సంటేజ్ అటెండెన్స్
నాకు టువ్వల్
హు
హు ఇప్పుడు ఈక్వల్ అయితు మేము ఇంటికి పోతా కదా కొద్ది మంది ఉంటారు
ఎన్ని
ఇప్పుడు ఇంటికి పోతా కదా ఫోర్ డేస్ ఆప్షన్ ఓ సారీ సాటర్డే వర్కింగ్ డేనే పెడతారు సెకండ్ సాటర్డే హాలిడే ఇవ్వరు మండే కోస్తా మండే ఆర్ ట్యూస్ డే
ఒకే
తిన్న
ఈ మంత్ తర్టీ వన్ పోవ ఏ హాస్టల్
ఉహు
ట్వంటీ నైన్ థర్టీ వన్ పెడితే బాగుంటది ఉ హు
ఇంకా ఎంతసేపు అంటే సిక్స్ మినిట్స్ అయిపోయింది అంతే
ఓడి అమ్మా
ఇంత సేపు కదా టెన్ మినిట్స్ అ కుండం బ్లాక్ ఉన్నట్టు ఉంటుంది
చాలా
ఆ
ఎన్న పినగి న వచ్చిందే ఆఫ్టర్నూన్
ఆమెకి నాకన్న లేట్గా వచ్చి నాకన్నా ఎక్కువ అయిపు కొడుతుంది కొంచెం సైట్ తీస్తావా
ఓయ్
అబా అక్కా
స్తావా మీ రుూమ్కొస్తా
హ్మ్ రా ఇస్తా పట్కో మీ అక్కకి ఇద్దరు కొడుకులేనా
అవును చూసావా
దు మొన్నా అక్కడికి ఎక్కడకో పోయింటే
గుండ్లు ఆ
ఆ
బాన్నారా
పెద్దోడు కన్నా నాకు చిన్నోడు బలే క్యూట్ గా అనిపిస్ ఆ అ
నిజమే ఈ గుండు పెద్దోనికే బాంది చిన్నోనికి బాలేదు అంటే ఇంతకు ముందు ఒకసారి గుండు చూసింటాం కదా వాన్ ఫే
హ్మ్ హ్మ్మ్ ఎంతున్నా చిన్నపిల్లలు భలే క్యూట్ గా కనిపిస్తారు అబ్బా చిన్నప్పుడు
అందరూ చిన్నప్పుడు క్యూట్ గానే ఉంటారు
మన్ లాగ ఉంటారు చా ఆమే ఎప్పుడు డిస్టర్బెన్సే ఫోన్ లో ఏదో ఒక డిస్ డిస్ట్రబెన్స్ పెట్టింటాది నా పక్కనామే
ఆ
ఆ నైట్ దోమలు కరచలేదు కదా నైట్ బా నిద్దర వచ్చేసింది
కొంచం తక్కువ
అసలు తక్కువ కాదు నాకైతే అసలు దోమ ఖర్చ లేదు
నేను పడుకున్న దాని పక్కన చూడు ఒకసారి ఎన్ని కప్స్ ఎన్ని ప్లేట్స్ ఎంత చ
ఆ దాని వల్ల కర్చింటాయ్
ఆహ
ఉమ్ ఎవరు మే అవీ సర్టిఫికెట్స్
న
నీవే
ఉమ్ అప్పుడేదనుకో దేనికో ఇచి దేనికి మే అవి ఇచ్చింది నాగమణి మేడము త్రీ హండ్రెడ్ ఏదో కట్టించుకొని
ఆ ఆ ఆ ఆ ఆ ఆ హౌ మచ్ టైం వన్ అండ్ హాఫ్ మినిట్ ఇ
ఒకే నాకు చూపించట్లేదు అయితే టైమింగ్
పడితే చూపించింది ఎవరికైనా చూడు కనిపించింది టైమింగ్
అవునా సారి అంతు చూస్తా
ఏడైనా కట్ చేసావ్ బై మిస్టేక్ సర్లే వదిలేయ్ కనిపించక పో
ఇందాక క్లాస్ లో ఉన్నప్పుడు ఫిర్దోస్ కి చేసినింటి చేస్ వస్తే అది డిస్కనెక్ట్ అయిపోయింది ఏమంటే ఒక కాల్ కూడా వేస్ట్ కాలే బెటర్
హమ్ అసలు కనెక్ట్ అవకూడనే డిస్కనెక్ట్
ఆ ఆ అంటే ఫస్ట్ మాట్లాడుతా ఉనిండి ఒక త్రీ మినిట్స్ మాట్లాడింటే మాప్పుడికే సార్ వచ్చినాడా సరేనిప్పేసి మేమి అందర ఏదో ఒకటి అడ ఫోన్ పెట్టి ఏదో ఒకటి కొనుక్కుంటా ఉన్నాం వాళ్ళకి మాట్లు అనేది విను ప లేదనమాట కాలో సో అట్లా డిస్ కనెక్ట్ అయితే అందుగ ఇద్దరు మాట్లాడత తా ఉండాలయను చెప్పింది థర్టీ సెకండ్స్
ఓకే క్యాండల్ గలా
ఆహా ఆ నిన్న పోయిందే పొద్దున్న పోయినాము కురుకురే తీసుకొని వచ్చినాం
పైసలు ఇచ్చారా
ఆహా ఇలా పొద్దున్ వయనేయికి ఆ తెచ్చుకోల ఏమి
మాజ హ
అయిపోయింది ఉండు ఆ సెకండ్ ఓకే బాయ్ గల్స్
పన్న